ఆ పోయింది అనుకున్నా పోయింద హూ హు
హలో
హలో
బాన్నారా
ఉమ్ బావునం తిన్నార
ఉమ్ తినమండి మీరూ తిన్నారా
ఉమ్ తిన్నానమ్ తిన్నాం ఈరోజు ఏదో ఈవెంట్ ఉందన్నారు
అవును ఉంది వెళ్తున్నాం
ఆ మీరు పెట్టిన డ్రెస్ కూడా బావుంది కానీ ఇప్పుడు మాత్రం జీన్స్ ఎ బావుంది
అంటే ఈరోజు అందరూ ట్రెడిషనల్ ఎసుకొని వస్తారు ఆ రేప్ రేపు ఎసుక్ కోస్తారు
అ
ఎందుకంటే ఏం లేదు అందరూ ఫాలో అవుతున్నారు అంతే
ఆ పర్లేలే మీరు డిఫరెంట్ గా ఉండాలి
ఉమ్ మార్నింగ్ నుంచి అంటే వెళ్ళారు అందరూ నేను వెళ్ళలేదు పడుకునే ఉన్నా
అవునా
వెళ్లాలనిపిలే ఇందాకే లేచి స్నానం చేసిన
అవునా ఉమ్ కాాలేజ్ కి ఎందుకు వెళ్లలేదు మార్నింగ్
అంటే ఈ రోజ అంతా ఈవెంటే కదా పొద్దునే పోయి ఏం చేస్తావని పోలేదు
ఫుడ్డు తినడానికి ఫుడ్డు పెడతార
ఆ మనమేతే డబ్బులు కట్టి తినాలి
అ డబ్బులు కట్టి తినాలా మీరు కూడా కడతారు కదా
అంటే ఈవెంట్ కి కట్టడం వేరు ఇప్పుడు మళ్ళీ తినడానికి వాళ్ళకి స్టాల్స్ పెట్టింటారు కదా వాళ్ళకి ఆక్ డబ్బులు కొట్ అంటే డబ్బులు పెట్టి తినాలి
ఆహ
ఉం
మక్దం తింటున్నారు హలో
అర్ధం కాల
మధ్యాహ్నం ఏం తినవు అబి
మధ్యాహ్నం పప్పు అన్నం తిన్నాను మీరు
పప్పు అన్నం ఇంకా బెండకాయ ఫ్రై తినం రసం మజ్జిగ కూడా
ఉం ఏం చేస్తున్నారు
బ్రెడ్ తింటున్నను కూర్చోని
ఉహు బ
ఇంకా మాకి కాలేజ్ డే పెడతారనట హా హాస్టల్ వి కానీ అప్పడికి నాకు డ్రెస్ లేదు
ఆర్డర్ పెట్టండి ఇప్పుడే
ఉమ్ జీన్స్ వేసుకుందాం అనుకుంటున్న ఉంతకు
ఆ మొన్న హుడీ ఏదో కొన్నా అన్నారు కదా అదే వేసుకోండి
కానీ సార్ వాళ్ళు అట్లాంటివన్నీ వద్దన్నారు
ఎందుకు మన ఇష్టం కదా
మనిష్టమైన వాళ్ళు వచ్చి చూస్తారంట ఏం డ్రెస్ వేసుకోవలో అర్థం కావట్లే
అంటే అందరు లంగా ఓని కట్కొని పోవల
అట్లా అని ఏం లేదు ట్రేడిషనల్ ఉన్నయి వేసుకోవాలంట
ఓహో
ఓ ఆయన దగ్గరే సైన్స్ చేపించుకొని వచ్చాం
ఆహ
ఉం నైట్ మాత్రమే
అంటే మార్నింగ్ కాలేజ్
హ్మ్ సండే కదా అవు
కాలేజు కాని మళ్ళీ మండే మార్నింగ్ నైన్ థర్టీ కల్లా కాలేజ్ లో ఉండాలంట
ఉహూ
ఆ
మీ కష్టం పగ వాడికి కూడా రాకుడదు
ఆ
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు
అ రాకూడదు మళ్ళీ ఆయన స్వీట్ ఇచ్చాడు బాదుషా తినేసి అ వస్తా నా అట
ఫుడ్ పెడతారా
హ ఫుడ్ పెతారు అ డబ్బులు కూడా మావే
ఎంత కట్టారు
ఉమ్ ఎంత గట్టారో తెలిదు పా మాకు దింగ అండి మనకి దాంట్లో చేసి ఇస్తారు అ
ఓహో
అ
ఏం చేస్తున్నారండి
ఏం చెయ్యడం లేదు మీతో మాట్లడత్న
వెళ్ళు
ఇ మ్మ్ ఇప్పుడు ఎన్ని గంటలకు బయలుదేర్తారు మీరు ఇంటికి
ఇప్పుడ ఆరుకు ఆరున్నరకు అట్లా ఎళ్తాను
ఆ ఆరున్నర నుంచి రాత్రంతా ఉంటుంద
ఆ టెన్ టెన్ థర్టీ వరకు అక్కడే
మ్మ్
జరిగేది ఎప్పుడో ఒకసారే కదా
అ ఆ ఇ తింటాయిమ్ మమ్మా ఐద స్నాక్స్ ఏం పెట్టర నీకు మీ హాస్టల్లో కాఫీ పెట్టర
అర్ధం కాలేదు స్నాక్స్ ఆ ఈరోజు ఫుడ్ కూడా క్యాన్సిల్ చేస్ సరు
ఎందుకు అలగా
ఈవెంట్ ఉన్నప్పుడు చాలా మంది బయటే తినేస్తున్నారు ఫుడ్ వేస్ట్ అయితుంది అని
ఓహో
ఫుడ్ కూడా పెట్టరు నైట్
ఓ
ఇంకా బయటె తినేసి రావాలి
అవునా
ఎలిన్
వా
మీకేం పెడతారు నైట్
మాకు ఈ రోజు నైట్ చికెన్ ఉంటుంది అలా ఉంటుంది
చికెన్ ఇష్టమా
అ చికెను నాకు ఇష్టం లేదు మానేద్దమనుకొని తింటున్నాను
అ
ఆ
మీరు వంట చేస్తారా బాగా
మ్మ్ అంతా బా
ఏమేం చేస్తారు
ఏమేంటంటే అన్ని చేస్తాను చికెన్ ఇంగ అన్నం పప్పు ఆ కాలొస్తాందని దర్ చేస్త
మ్మ్
ఉ
ప్రాజెక్ట్ సెండ్ చైలేదా మీరు
ప్రాజెక్ట్ సెండ్ చేయలేదు నిన్న రేణుకా ఈ ఏదో మెసేజ్ పెట్టింది ఒక లింక్ పెట్టింది మర్చిపోయిన
అ
అదే ఇంక దానికి అప్లై చేద్దం అనుకున్
ఇంటర్న్షిప్ కాదు నేను అడిగేది
ప్రాజెక్టు ఏం చేయలేదు మీరు చేశారా
అంటే ఈ సెమిస్టర్ అయ్యే లోపు చెయ్యాలి అంటా మినీ ప్రాజెక్ట్ లాగా దాని కోసం చూస్తూ ఉన్నా
అవును
అలా ఏం లేదా చెయ్యాలని
ఇ నాకి ఆ ఈ ఏరుపా ఈ ఏది ఈ సెమ్ అయిపోయినాక
ఉమ్ ఉమ్ ఇండస్ట్రియల్ విజిట్ జరిగిందా మీకు
ఉమ్ ఇండస్ట్రియల్ విసిట్ జరిగింది ఆ ఓకే కంటిన్యూ చేయంచున అ కంటిన్యూలొ
అ
నుప ఇచ్చి ఇచ్చి ఆ సంథింగ్ అన్ని మాన్యుఫాక్చరింగ్ బాగునింది కానీ గైడెన్స్ మాకు చెప్పారు కానీ కొంచెం బెటరు
ఒక రోజు మొత్తం ట్రావెల్ చేసినాక
ఒక రోజంతా పంతనిగా నేను జస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ మాత్రమే
అ మా కాలేజ్ లో అంటే వేరే బ్రాంచ్ వాళ్ళని పిల్చుకోని వెళ్లారు
ఆ
వాళ్ళు పొద్ద్ అంటే ఒక నైన్ నైన్ థర్టీకి అట్లా ఎళ్ళారు అక్కడ మొత్తం అంతా ఎండలోనే నిలబెట్టేశారంట
అదే ఎందుకొస్త
లోపల్కి ఆ తీస్కో పోలేదంట బయట ఎండలో నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారంట
ఆ ఆ దేనికదే
ఏమో తెలీదు ఏమ్న
అవును కరెక్ట్ అయిందని చెప్తారు లోపల మాత్రమే లోపలుంటారు
లోపలికి అంటే ఏం పిల్చుకొని పోలేదంట అంటే అంత ఎక్స్ప్లెయిన్ అంటే ఎండలోనే ఎక్స్ప్లెయిన్ జేశారు అది
వాళ్ళకి ఇట్ల
లేదు ఆ విల్లు ప్లాన్ అంటే ఫ్యాకల్టీనే ఉన్నారు పిల్చుకొని ఎల్లారు ఆ అంటే వాళ్లు ఎక్స్ప్లెయిన్ జెయడం మేం బయట జేసా రే ఏమో తెలీదు ఎండలోనే ఉన్నారంట
అయిపెంది
సరే బాయ్
మ్ బాయీ
అద